హలో హలో
హలో చెప్పున్డ్రి
ఏం చెప్పమంటరు నుంచి మాట్లాడదాం మనం
ఏ సంగతి
ఇయల వాతావరణం గురించి మాట్లాడదమ్ మనం
వాతావరణం వాతావరణం ఏముంది ఎండ గొడుతాంది పొద్దుగాల పొద్దుడెండ పొద్దున్న చలి
వాతావరణం లో కూడ మార్పులు వస్తున్నాయి ఎందుకంటే మనుషుల్లో మార్పులు ఎలా వస్తున్నాయో వాతావరణాల్లో కూడ మార్పులు అట్లా వస్తు హా ఏమైందండి
ఏమో చలి పెడతాంది మా ఫ్యాన్ కొంచెం నడుస్తాంది హ్మ్ హు
అంటే ఏమైన్ దండి ఏమైంది
వాతావరణం
మా కూడా అట్లనే ఉంది పొద్దునే చలి పెడుతుంది మధ్యానం ఉడకపోస్తుంది రాత్రి కాంగానే మళ్ళ కొద్దిగ చలి పెడుతుంది
సరే
అట్లే ఉంది అట్లానే ఉంది మా కూడా
ఆ మాకుడా అట్లానే ఉంది పొద్దున సలీ హలో
హలో విన పడుతుంద మీకు
వినపడతాంది
వాటర్ పైప్ వాతావరణం అంటే మా చుట్టూ ఉన్న గాలి నీరు ఉష్ణోగత మేగాలు వర్షం సులభంగా చెప్పాలం ప్రతిరోజు అందరంతగా ఉ దవా ఇవన్ని మనకు తెలుస్తాది కదా వతావరణం ఉంట
ఆ
కానీ వాతావరణాన్ని కూడా మనం ఇప్పుడు వా వాతావరణం అనేది మనం ఆ ఇప్పుడు సపోజ్ కి మనం పొల్యూషన్ చేస్తే కూడా వాతావరణంలో చేంజెస్ వస్తున్నాయి
ఆ సిసి రోడ్ ఏట్టు కూడా వేడి బాగా వాతాంది సి రోడ్ చేయబట్టి కూడ వేడి బాగా అతంది సి సి రోడు
సి సి రోడ్ వల్ల మళ్ళా ఇప్పుడు మనకి ఈ సముద్రరాల సముద్రాలన్నా ప్లాస్టిక్ అవన్నీ వాడకాలు అవన్నీ పడేస్తే మనకి ఇగ అవ్వి సముద్రంలో నీ నీళ్ళు అనేటి ఆ సముద్రం ఇప్పుడు మన సూర్యకిరణాలు సము ఎ వచ్చద ఎట్లా ఆవిరయి సో తీసుకోని అవి వర్షం పడతాది ఏట్లా అయితే ఇప్పుడు సముద్రాలు కూడా అన్ని ఆ ఇ సూర్యకిరణాన్ని ఆ ఏమంటారు అబ్జర్వ్ చేసుకోలేక పొల్యూషన్ కూడా అట్లా ఎక్కువ అయి వర్షాలు కూడా పడతలేవు అసలు వర్షాలు పడే టైం పడతలేవు పంటలున్నీ ఖరాబ్ అయితున్నాయి రైతులు
ఉ
రైతులకు నష్టం అవుతుంది
అ
ఇకా చాలా మార్పులు వస్తున్నాయి వాతావరణాలలో
సరేలే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ వచ్చిందట అక్కడ పోనేనె లేమో
ఎలా
ఆ వచ్చిందట కదా పండగ లోకనెల ముందుత్తన్నాయట ఈసారి రాఖి పండగ అందుకే సలి పెడు అందుకే ఇగ ఉడకపోతాంది
ఆ
ఒ నెల ముందాతయట అన్ని ఎలదామా చేవి ఆ
మనుషులు ఎట్ల మారుతూర్రో
ఆ
సవరనాలు కూడా అలాగే మారుతాయి
ఆ బా ఆ ఇంకా
చెప్పాలండి -
అంటంది
ఇప్పుడు మనకి వాతావరణం ఇప్పుడు మన సైడ్ వేరే ఉంటే రెండో సైడ్ మనకి ఇప్పుడు సపోజ్ కి ఇప్పుడు మనకి ఎండాకాలం ఎండగా ఉంటది అదే వేరే కంట్రీలో అయితే అంటే మన భారతదేశంలో అయితే ఎండగా ఉంట ది అదే వేరే ట్రి లేదా అమెరికా లో అయితే - అదే అమెరికాలో అటూ అయితే వాతావరణంలో మార్పులు ఉంటయి
ఆ అదే అదే హ్మ్ ఎక్కడ తీరు అక్కడ ఉంటది కదా అ హలో చెప్పుర్రి ఆ ఇంకా మీ అక్కురుయింకేటు
కాకొంచమైన
ఏందీప్ప ఆ
అ
ఇంగ ఖాళీగే ఎండ వాతావరణం తినాలె ఇప్పుడు ఎప్పుడు ఎండ కొడుతదో ఎప్పుడు సల్లగుంటదో ఏమి అర్థం అయితలేదు
హలో మనకి వాతావరణం లో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
బ ఏం సౌండ్ అండి అది
వంట ఎత్తన్నా
ఆ
ఆ హ్మ్ ఎంత
లో
ఆ హలో పక్క బండి ఇ గినెలా
మనకి వాతావరణంలో మొదటగచ్చేది ఆ ఫస్ట్ మనకి ఉష్ణోగ్రత శీతాకాలం అన్నట్టు మనకు ఫస్ట్ వచ్చేద్ తరువాత వర్షాపాతం నెక్స్ తేమ్ గాలి
ఎండాకాలం వానాకాలం చలికాలం ఎండాకాలం వానాకాలం చలికాలం ఏది మూన్నెళ్ళు వత్తది ఆ ఆవ్ నాళ్ న్నెళ్ళు, మూన్నెళ్ళు గాద్ అవునా మ్మ్
మూడు ముడు న్నెల్లు నాలు నాలుగు న్నెల్లు అత్తయ్
అంతే
ఆ ఆ
ఇంకా అవున
ఇంకేముంది
ఎ మాతారు స వతావరణ వ
కలాత ఏమైందండి
అవే వేస్తా ఉన్న
ఎం సౌండ్
ఇ సౌండ్ వచ్చింది.
సౌండ్ ఇనిపిస్తుందా అండి.
ఆ ఆ ఆ సౌండ్ వినపడ్తంది ఊ
ఇంకా మీరు ఏ ఏ వాతావరణం ఎక్కువ మీరు ఏ కాలంలో ఎ ఎక్కువగా ఏ కాలం ఇష్టపడతారు మీరు. వర్షాకాలమా, చలికాలమా, ఎండాకాలమా
ఏనా కాలం అంటే ఎండాకాలం ఉఊడకపోతాను ఎన చలికాలం చాలద
ఆ
చలికాలం అయినా మంచిగా, ఎండాకాలం మంచిగా వానకాలం అయికుంత మంచిగా ఉంటయింది.
బాగాని ఉంటాం కానీ, ఏ కాలమ ఐనా మంచిగానా ఏ కాలం లేకుం మనం ఉంటాం. ఏ కాలవల చాలా ఉండనే వానకాలంలో వానకాలం ఉండాలి. ఎండాకాలం ఎండలు కొట్టాలి. చలికాలం చలి పెట్టాలి. ఏది లేకుండా అని ఇబ్బందులు ఆ ఇబ్బంది పెట్టాలె
సరే అండి ఇక నను కాల్ ముగిస్తున్నా.
ఆ సరే ఊ